హో హలో వినిపిస్తోందా
ఆ
ఏం చేస్తాన్నావ్
ఏం లేదు ఊరికే రూమ్లో
తిన్నావా
నువ్ ఏం ఏం చేస్తా తిన్నా తిన్నా బంగా
ఏం ఆ
తిన్నా తిన్నా
ఉమ్ ఏం తిన్నావు
అన్నం పప్పు మజ్జిగ
ఆ
చపాతి
చపాతి పెట్టినారా మధ్యాహ్నం మీకు
ఏవు
రోజు బెడుతారా
తావు మధ్యాహ్నం రాత్రి రెండు పుట్ల హయ నువ్వు
నేను మాకు ఈ రోజు మునక్కాయ చేసినారు మునక్కాయ్ అన్నం
ఉమ్
ఇంటికి పోలేదా ఉగాదికి
పోలే
ఆ
నువ్వు
నేను మోన్నాడు పోతనా
మళ్ళా ధన్య అక్క పెళ్లికి రావా
ఆ వస్తా మధ్యలో పేర్లంతా వాడకూడదు
ఆ
ఉ వస్తా అది ఎప్పుడో వచ్చే నెలలో కదా
పదకొండు పన్నెండు
ఉమ్ అప్పుడికి ఈ ఎగ్జామ్స్ మాకు ఇంటర్నల్ అందుకు ఉంటాయి అనుకుంటా ఏమో ఇంగ అప్పుడు చూడాల
ఉ
ఇప్పుడు పోయి మళ్ళీ అషూ ఉంటది మాకి ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు మే ఇరవై ఐదు వస్తావా
ఫెస్టా ఫెస్టు
ఆ రెండు రోజులు ఫెస్ట్
మళ్ళ ఎన్నో తేది పోతావ్ ఇంటికి ఆరు పోతావా ఐద
యాడికి మళ్ళీనా మళ్ళీ పె పెళ్లి కా ఆ ఎందుకు పోతా అంత తొందరగా ఆ రెండు రోజులు పోతా అంతే
పదకొండు పన్నెండు పదో తేది వచ్చావా
ఆ అంతే ఇంక ముందు పోయి ఏం చేయాలి నేను మాకి అటెండెన్స్ అంతా తీసుకుంటారు కదా
ఉమ్
ఇప్పుడే ఎంత ఎనభై ఐదు ఉంది అంతే
ఎంత ఉండాల మామూలుగా
మామూలుగా డెబ్బై ఐదు ఉంటే చాలు
ఆ మావి ఎయిట్ కానీ సేవేంటి ఉన్న ఎం కాదు
ఆ మని నంబరే కదా ఆ ఇంకా అంతే నువ్వు ముందే వస్తావ
మిడ్డు అయిపోతే వస్తాను మిడ్ ఇప్పుడు డేట్ రాలే
ఆ
హ
నీకొక్కటే కదా మిడ్డు
హ్మ్
హు మాకి రెండుంటాయి మాకి ఇరవై తేదీ నుండి ఉంటాయి మిడ్డు సెకెండ్ మిడ్ ఫస్ట్ ది అయిపోయింది ఇంకా
మిడ్ అయిపోతే ఈ నెలా లాస్ట్ పదము అనుకున్న ఇంటి కడ మల్ల ఏమన్నా పని ఉంటది ఏమో అని
హు ఇంకేం పని ఉండదు ఊరికే మాడవ కాటేది ఒకటే ఇంకా ఉండేది
అవును
హ్మ్ ఇంగ మళ్ళీ పవన్ డి యూపి మ ఎగ్జామ్స్ అయిపోతాయ అనుకుంటా ఇంటర్ టి
రేపే లాస్ట్
హుమ్మ్ ఈ రోజు నుంచి పదో తరగతి వాళ్ళకి
స్టార్ట్ అయినాయి హా స్టార్ట్ అయినా టెన్త్ వాళ్ళకి
హా రేపొస్తాడనుకుంటా వాడు
హ్మ్మ్ ఆవెయిట్ ఎక్తనెమో ఎయిట్
హ్మ్ అవును ఇంగా లోపల అందుకు అది వేయ్యలా ఇంకా కొంచెం ఇస్తే అంత అట్లే ఉంది లోపల ఇసుకంత అట్లే ఉంది ఇంకా బట్టలు అన్ని పెట్టుకునికి స్థలం కూడా ఏం లేదు ఎట్లా పెడుతుందో మరి
అ
ఏం మిడ్డు మీకు అంటే ముందే చెప్పరా
ప్యారు ట్వంటీ త్రీ నుంచి అని
ఆ
మళ్ళీ ఇంగా డేట్ మళ్లి థర్టీ అంటారు
ఆ
హ్మ్మ్ ఐదు సబ్జెక్ట్లు ఉండాయి
ఐయిదా హ్మ్మ్ అవేటి ఇంగా రెండు ఉన్నాయంట నే నీటి ఎప్పుడు అది లాస్ట్
నాలుగులో రెండు అయిపోయినాయి రెండు ఉండాయి
హ్మ్ హు ఎగ్జామ్ ఫీజ్ ఎంతగాటలా మాములుగా ఒక్కకొక దానికి
ఐదొందల్
ఒక్క దానికి ఐదొందల
హ మీకు
మాకు ఏమో తెలీదు నాకు ఎంతను మా దాంట్లో ముందంతే ఏం లేకుండంటెండే
సప్లి ఫిజా
ఆ మీ ఎగ్జామ్ ఫీజు కూడా ఏమి లేకుండంటాండే మేము ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ నుంచి గ పెట్టినారు ముందంత ఏంలేదు
ఆ
మాకి కాలేజ్ ఫీజు ఏస్తారో ఎయిరో కటమంటారు
ఏమో అది ఆ వాళ్ళకి చెప్పిన మా కాలేజీ లో అడుగుతా ఉన్నారు కట్టమని ఇంగా అవి సర్టిఫికేట్లు అందుకు కావాలంటే ఇంగ కట్టాల ఖచ్చితంగా
హ
ఉమ్ ఇప్పుడుకైతే ఇంగా ముందు ఉండే వాళ్ళు గూడా కట్టినారు చానా మంది మాకేంది మూడు ఆ ఫస్ట్ సంవత్సరంది ఒకసారి పంతొమ్మిది వేలువేసినారు
అ
రెండో సంవత్సరంది రెండు సార్లు వెసినారు పంతొమ్మిది వేలంతే ఇంగా ఉంది డెబ్బై ఆరు వేలు మాకు కాలేజీ ఫీజు మామూలుగా సీట్ వచ్చింది కాబట్టి డెబ్బై ఆరు వేలు లేకపోతే రెండు ముప్పై
ఆ
ఉమ్ మది ఎప్పుడేస్తారో
సేముక ఇయర్ కా
ఆ ఇయర్ సంవత్సరానికి సేమ్ముకేమి కాదు ఇంగ ఎస్సీ ఎస్టి వాళ్ళకైతే ఎసేషినారు మొత్తం వాళ్ళకు రెండు సార్లు వేసేస్తారు వాళ్ళకింగా కాలేజ్ ఫీజు కాక ఇంగా మిగులుతది లెక్క
ఆహ్
ఉమ్
ఎంత ఎంత తెచ్చారు మాముూలుగ తెచ్చె
ఆ ఒకసారి ముప్పై ఒకసారి యాభై యేస్తారనుకుంటా
ఆహా
వాళ్ళకింగా ఒక రెండు వేలు దాకా మిగులుతది రెండు వేలు మూడు వేలు అట్లా
ఆ
ఇంగా అదిగాక ఎన్ పి టి ఎల్ ఫీజు ఐదొందలే వాళ్లకు మాకి వెయ్యి రూపాయల్ కట్టల్లా
ఉమ్
ఇంగేం జేయాలో ఏమోబ్బ అన్నీ అట్లే
ఎన్ పి టి ఎల్ అంటే స్వయం గాదు
ఉమ్ అవ్వే నీకు ముందంతా ఏం లేవేమోనే ఇప్పుడు ఎందుకట్టమన్నారు
ఇప్పుడుంది మాకు స్వయం ఇప్పుడు రాయాల మేం బయటిక్పోయి
ఉమ్ మాకి ప్రతి సంవత్సరం ఉంటాండయ్ మేము ఫస్ట్ ఇయర్ నుంచి
ఆ మాగేం లేదు ఒక్కసారే ఉంటాది థర్డ్ ఇయర్ లో సెకండ్ సెమ్
క్రెడిట్స్ ఉన్నాయి, ఫేలయితే మళ్ళీ రాయాల్లద్ దీన్ని సప్లీ కిందోత్సాది
మాకటెండ్ అయితే పాస్ జేపిస్తారు
అవునా మాకట్లన్త ఏమి లేదు సెమ్ముకు రెండు గట్టాల
ఉమ్
ప్రతీ సేమ్ముకూ ఇంగ రెండు రెండే ఇగ మళ్ళీ ఈ సేమ్ముకు రెండు కట్టినం ఎప్పుడు ఈ నెల ఇరవై ఏడుంది ఎగ్జామ్
మి కాలేజీ లోనే వుంటదా ఎగ్జామ్
ఆహా ఈడ విశ్వం అని ఒకటుమ్టాది ఆడన్న పడుత్ అది లేకపోతే మదన్పా అక్కడ క కొంచెం దూరంలో ఒకటున్టాది కాలేజీ ఆ కాలేజ్ దగ్గర్లో అన్న పడతాది పోయిన్సారి నాకు కాన్నే పడింద వేరే కాలేజీలో
హా
ఒకటీడ బడుతది ఇంగొకటి యాడన్న పడుతా ఉంటది సెంటర్లు ఈడే మా కాలేజీలో గూడుంది సెంటర్
ఆ
ఇంగంతే పడితే ఈడ రాసుకోవాలి లేకపోతే ఇంక బస్ పెడతారాడికి పిలుచుకొని పోతారు కాలేజ్ బస్ వాళ్ళే పిలుచుకొని పోయి వాళ్ళే తొడుకొని ఒస్తారు మళ్ళా సరే మరయితే
ఆ సరే